ఎం చెత్తనవు
ఏ చేయాలె నేను ఎం చెత్తన్నావు
ఎం లె కాళీ
తిన్న పోయినా నాలుగు గంటలక ఇష్టపడతారు
హ్మ్ హ్మ్ మంచిగా
ఉ
తిన్నా తిన్న మాగా ఓ ఓ పిచ్చి కుంద్దాలు పెటిల్లు
అయ్యో ఎందు కట్లా
మా కట్నే కొడతాలి
ఉ ఊ
ఇప్పుడు గ్యాసులు బంద్ కదా
అవును
అ సక్క ఉండదల ఎరు పెడతా మ కాలజ్లో గ్యాస్ ముద్దలుగానే అయితేన
అవును
మీదంలగానా
మా అంతా కూడాడంతే తిన్నావా మరి
లెదు టు వరకు
అయ్య ఎందుకు
ఇగ తినబుద్ధి కాలే
తినగా పోయినావు మరి కొంచం అన్న
కొచ్చం తిన్న చారు పోసుకుని
ఎప్పుడు పోతానవు ఇంటికి మరీ
మంగళవారం
ఉహు
నువ్
నేను నెన్ బోవట్లే
ఎందుకు
ఇక్కన్నే పండుగ నాకు
ఉహు అవునా
హూ మీ టెన్త్ ఫ్రెండ్స్ కలుతల్లా
మే ఎవల్ కలుస్తలేరు
అయ్యో కలవకపోయినావు
వాలు బిజీ
అంతేనా
ఆ
పో వచ్చ మరి నువ్వే కలువచు గా వాళ్ళు బిజీ అయితే
వాళ్ళు దేకరు ఫస్ట్
అంతే అయ్యో అందుకే నువే పటిచ్చుకో
నేను పట్టించుకుంటే ఉన్నది వాళ్ళు కాని మాట్లాడాలి కదా
అరే నువు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతరు
వాళ్ళు ఖాళీగా ఉండదు మనం ఖాళీగా ఉంటే వాళ్ళు బిటెక్లు చేసేటోలు బిజీ
అంతేనా
అ
ఏ టేక్కులు చేసినా మాట్లాడొచ్చు ఏం కాదు
ఆ వాళ్ళకు అసైన్మెంట్లు మిడ్డేగ్జామ్లు వాళ్ళకి బిజీ కదా వాళ్ళ కొత్త ఫ్రెండ్స్
హూ కరెక్టే కానీ కలితే మంచిగుండు ఒక రోజు అందరం
అ
హూ
ఏదో పేరుకు ఫ్రెండ్స్
అంతే అందరు అట్లే ఉంటార్లే
అ గుంపాస్తి ఏడానికి రావచ్చ గా
ఒత్తా ఎందుకు మీకు పంపరా
నాన్ పంపరు
అయ ఇంకా చిన్నపోరగాల్లా
చిన్న పొరగాలమ్మే
ఉహు
నేను ఇంటర్లో లో సెల్ఫ పోయది ఏదో డిగ్రీలో పేరెంట్స్
అయ్యో ఏం కాలేజీ మీది
డొక్కులా కాలేజ్ మాది
పోయిన వాళ్ళకు అసలు
ఓ బుధ ఓ సార్ వచ్చిండు ఓ అమ్మ కాలేజ్ చెప్తా మా కాలేజ్ చెప్తా అని చెప్పి
ఉ అందరూ సార్లు అట్నే చెప్తారు
మ్.... ఇంటర్లో పెద్ద మనిషి చెప్పిండు డిగ్రీ లో పెద్దమనిషి చెప్పి
సర్లే అది వేరే ఇగ అబ్బో ఆయనె మాటలకే పడిపోవాలి
మ్
ఇంకా
నువ్వే చెప్పాలి మీ కాలేజ్ లో ఏమేం జరుగుతానయ్ మీ హాస్టల్ బయట హాస్టల్
బయట కాదు కాలేజ్ హాస్టలే
కాలేజ్ హాష్టలే ఎందుకు
ఉ... బయట అంటే అప్పుడు ఏం తెల్వదు లెక్క అలానే ఉన్నాం
మ్.. హుమ్
పోవాలె వచ్చె సంవత్సరం ఏమయితుందో
మ్... ఛ్చీ మరి మీకు
ఏం మంచిగా పెడతలేరు
వీకెండ్ సెల్ఫ ఔటింగ్ ఉందా లేదా
ఆ మేము ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు
ఒబ్బ వొచ్చిల్లా ఇయల ఇయల బో పొయినవ్ మరి ఇం టికి
ఇయాలా ఎందుకు లె రేపు రేపు సండే కదా రేపు ఉండి మంచిగా
తిని చికెన్
చికెన్ ఆ చికెన్ పెడతారు మస్తు ఉంటది అసలు అబ్బా
నీ హాస్టల్ లోన ఇంటి కాడణ
హస్టల్లా
ఉ.. హా
బొచ్చెడు బొచ్చెడు బాగా అన్నం చికన్ కూరా చికన్ కూరా ఎట్లే మళ్ళా ఘోరం ఎత్తారు ఎంత కావాలంటే అంతెత్తారు
అమ్మో బానే పెడుతారు మి హాస్ట
గంటె గంటెలేసుకోవచ్చు
మి వార్డన్ మేడంముండదా
ఓ వార్డెన్ మేడమే ఎత్తది మాకు ఏ పట్రా రారా అనుకుంటే ఎత్తది
ఏ అమ్మాయి రాని పిలిచేస్తదా
మ్.. మరి ఎట్లా తినేదాకోదిలి పెట్టదు
అ.. మంచోల్లే మాగైతె గట్ల ఎయ్యనే ఎయరు తెల్సా
మ్ జేత్తరు
ఒక ముక్క ఎత్తారు అలా సూడక పోత్తరు ఖతం
అయ్యో
ఏమన్నంటే అన్నం గిందంద పెట్టుకోండి సరిపోదు అంటున్నారు
ఛి ఏం కాలజ్ మీదస్సలు
డొక్కు లో కాలేజ్
ఎందుకు పోయినావ్
అమ్మో మా వోలు పొమ్మంటే పోయిన వచ్చిన ఇగ
అయ్యో పాపం
ఇప్పుడు అన్నమే సరిపోలే వాళ్ళ కొండనే వండలే మళ్ళీ ఇప్పుడు పెట్టిళంట అన్నం
అయో గట్లైయితే ఎట్లా
చాలా అన్నం మళ్ళా
కంప్లైంట్ ఇయ్యారా మరి మీరు
ఇత్తె డైరెక్టరే సల్లన్నం పెట్టిండు మాకో రోజు మళ్ళా ఫస్ట్ లాస్ట్ కన్నం అయిపోయింది వేడన్నం మన చలన్నం పెట్లే ఫస్టె సల్లన్నంబెట్టిండు
అంటే కాలేజీ ముందే ధర్నా చేయాలే
హుమ్ ఒక్కియార్ జె ఒక్కారు చేతైతదా
అందరూ అందరు పోవాలే
చేసినా వేస్టే ఆ ఫ్రిడ్జ్ పని చేస్తలేదు మా కాలేజ్ ల ఒ ఫ్యాన్ పని చేత్తలేదు
ఎల్లనే కాలేజ్ మొత్తం
డోల్ల
మ్ హు నెక్స్ట్ ఇయర్ వేరే కడ చేయపోయినవ్ మరే
ఇంకేమ్మో
మమ్మీ వాళ్ళ ఏం చెత్తళ్ళట
ఎం ఉన్నది తిన్ కరువు పనికి పోతళ్లంట
వంద రోజుల పన్ మ్ హు పోయినంక నువ్ కూడ పోవుడేనా
మనకు పో పోయే అలవాటే లేదు
అయ్యో పో రాదు ఏమైతంది పైసలోతై
నిను బోనే పోన్ మా మా మమ్మీ పోవుడే ఎక్కువ నేను ఇంటికాన్నే
మ్మ్
లేవడం పొదుగల లేవడం తినడం పండడం
హుమ్ ఏం పని మనకి
ఎం లే
హుమ్ పనిచేయాలె మక్కజొన్న గిట్లేయలేద మరి మీరు
ఏషినం ఇరుత్తరు కావచ్చు ఇరుత్తరు కావచ్చు అయిందంట చెల్లె ఇప్పుడే ఫోన్ చేస్తే ఐందిదన్నావ్
తినొచ్చా కాల్సుకొని తినొచ్చా ఇప్పుడు
కాల్చకోను కాదు మొత్తం అయింది చేనే
అయ్యో
రేపు ఇరుస్తారంట
మంచిగా నువ్వు పోక ముందుకే పనైపోతాందిగా
హు నువ్ మొన్న శివరాత్రి పోయినప్పుడే మీమ్ తిన్నాం
హు మరి నాకు ఇయ్యలే కదా
నువ్వువచ్చినవా
ఒత్తనే ఇత్తవ
మీ దతయే మాదిటయే
ఏటైతేంది సందుల నుంచి వతె దగ్గరనే కదా
రోజు ఇట్లుండు తిన్నంపన్నం హలో
చెప్పు ఇనపడుతంది
మరేటుపోయినవ్ ఊరిల్స్ ఊరిలోస్తన్నాయా
ోరంగా ఆకలి అయితాంది
సేమ్ మాగ్గని మీ ఎందుకు మీ హస్టల్లో కాని మంచిగా ఓడుత లేరా
హ ఇగ ఏ హాస్టలైనా గంతే
డోల్లనా
డోల్ల మా డాడీకి ఫోన్ చేసిన ఇంత ముందు ఎత్తిండు గాని బైకాడున్నా అన్నాడు
గిప్పుడు ఏం చేతం మరి గి టైమ్ లో
బోర్ పెట్టోత్త అని పోయిండట
అ హ
ఇంటికి పోయినంకా చేత్త అన్నాడు ఇంకా పోనట్టున్నాడు
వామ్మో గిప్ నైన్ థర్టీ అయితాంది ఇంకా బైకన్నె ఉంటడ
ఓ చన్ మర్చిపోయినట్టు ఉంది.
ఉహుమ్. మీ చెల్లెకి ఎగ్జామ్స్ జరిగినాయంటానా.
రాయొచ్చు, మంచిగనే రాత్తది.
కుమార్ ఫోన్ జేయ్లేదా.
అదే ఇద్ అడుగుదామనే ఇప్పుడడ్ చేత్తే, బాయి కాడున్నా అన్నాడు.
ఛీ ను, నువ్వు అక్కవేనా అసల్కు?
ఎందుకే.
ఫోన్ జేసి జెప్పినవ విషెస్ పాపం.
చెప్పినా, మెసేజ్ బెడితే నైటే చెప్పినా, నిన్న నైటే.
ఓ.
తే ఏం భయపడకు మంచి రాయని చెప్తే, ఆ సరే అన్నది.
ఓహో.
ఉమ్మ్. ఇప్పుడు ఫో, పొద్దున్న చేద్దాం అనుకున్, టే, పొద్దున జేసినా గాని, మా డాడీ వేరే కాడ ఉన్నా అన్నాడు. ఇంటిక్ పోయినంక ఫోన్ చేత్తా అన్నాడు, పొద్దుగాల గుడా.
చెయ్యిలే చెల్లిని ఎవలు ఎక్జామ్ కాడా దొలచిన్రు మరి.
గాయన్నీ నాకే తెలివద్, అడుగుదామనే ఫోన్ జేసిన.
ఆహా.
గట్లా అన్నాడు, ఇగ సేత్త అన్నాడు గదా అని సప్పుడెకా ఉకున్నా.
మరి మీ చెల్లెకి లేేట్ అయితది, ఎగ్జామ్కి ఎవాలుదిస్కపోతారు అని అడగలే.
అడగలేదిగా.
ఉహుమ్.
అడగాలే, ఇగ పొద్దుగాల చేయాలే మళ్ళా.
అవునా.
రికార్డులు లిత్, రికార్డులు లీత్తాలు పైసాల్ లేవ్వు.
ఫోన్ పే కొట్టు ఆనకపోయినవ్ మీ డాడ్నీ.
ఆ రేప్ అడగాలే పొద్దుగాలా.
ఉహు.
ఏం అంటాడో.
మీ అన్నయ్య ఎంగేజ్మెంట్, అయిందంటగా. ఎంగలేజ్మెంట్ మీ అన్నయ్యా ది.
ఆ అయింది, అయింది.
పార్టికి లేదా మరి.
ఇస్తా, నా దేమన్న.
నీది అయితాది, మీ అన్నయ్యది అయిత్,
మా అన్న నడుగుపోయి, నన్ను అడుగుతవ్,
నువ్ మాట్లాడ్తానవ్ కాబట్టి, నిన్నడుగుతా నువ్ మీ అన్నయ్యనీ అడుగాలే.
నీనే పోలేదు, నీకేమిత్త.
అడుగు ఫోన్ జేసి, మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతన్లు అన్నా అని.
అడుగుదాం, పోయినంక ఇత్తాడు తీ.
ఏంటిది బిర్యానీయా, బీరా?
నీకేది గావాలంటే, అదే ఇత్తు.
అవునా.
ఉమ్.
నువ్ ఫోన్ మట్లాడినవా మరి, మీ అన్న తోటి.